హలో అ విన్పిస్ మీకు వినిపిసు
ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది అండి ఏం చేస్తు స్తున్నారు
ఏం లేదండి ఇందాక ఒకరితోను ఫోన్ మాట్లాడాను ఇప్పుడు మళ్ళా ఫోన్ చేశాను
అవునా మరి తిన్నార మరి ఆ తిన్న తిన్నండి.
అ ఇప్పుడే తిని తిన్న తర్వాత నైన్ ఓ క్లాక్కిి ఫోన్ అన్నారు. సో అట్లా అని చెప్పి ఫోన్ చేశాను.
అవునాండి
మ్
మేము ఈ రోజు తెలుసా అండి ఎక్కడికి ఎల్లినామో
ఉమ్ ఎక్కడికి వెళ్ళారంండి
పరీక్షకు వెళ్ళినామండి ఫుల్ జనాలండి తలకాయినొప్పి లేసి
ఆహ మరి ఎలా రా రండి మరి పరీక్ష
పరీక్ష చూ ఒక క్వశ్చన్ అయితే చూసుకుంట రాసిన అండి అసలు అంత పెద్ద సీసీ కెమెరాలు ఉన్నాయి. నా ముందల కంప్యూటర్ ముందల కెమెరా ఉంది. అయిన గాని చూ చసుకుంటనే రాసినండి ఏం కాదండి ఏదైతే అది అయితదని దేవుడి మీద భారం మే ఈ చదువు రాసనా ఆ
ఉ వస్తది లేండి టీసీఎస్ లో జాబ్ వస్తుందక మాకు దావతీయండి.
మీకు చెప్
హలో ఏనెలలో
ఒకవేళ జాబ్ వచ్చింది అను కొండి నెల ఫస్ట్ నెలది ఆహా అదే ఈ నెలలో సగం సాలరీ ఖర్చు పెడతా ఒకవేళ సాలరీ వస్తే అంటున్న అదే జాబ్ ఉద్యోగం
ఓకే అండి ఓకే ఓకే ఓకే చూద్దామండి చెప్పింది ట్వంటీ నైత్ కండి డేట్ ఏడున్నదని ఆ
మీరు నాకు చెప్పార్రి కదండి ఒక ఒకసారి ఉద్యోగం చూస్తా అన్నారు కదా ఏమైంది అది
ఆ ట్వంటీ నైన్త్ కు ఉందని చెప్పాను కదా నెక్స్ట్ మంత్
అవునా అండి నెక్స్ట్ఓ ఓ వచ్చేనెలలోన ఓకే ఓకే అప్పటి వరకు మేం ప్రిపేర్ అయితాం అనన్నమాట చదువు కోమండి రోజు
ఉహు ఈ రోజు ఊ పల్ల కోడింగ్ ఏమ వచ్చింది మాకు కూడా రాదండి అందుకే ఇలా ఏం రాయలేదు చూసిస్తున్నాం ఏదా కటి అవునండి నేను నేను ఇది అలా తెలుసా అండి డమాట్కి వెళ్ళిన ఇప్పుడు అక్కడ మా చిన్ననాటి టీచర్గాను పిచ్చ ఏ కనిపించింది తర్వాదా షాక్ అయినండి మేముమె అనా ఏ ఎక్జామ్ సెంటర్ దగర కనిపి ఎల్లి
ఆహా కాదు కాదు ఇక్కడ మా నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం అనమాట నేను మా స్నేహి త్రాలు నాపక్ నా నాతోటి మా స్నేహితురాలు కూడా వచ్చిందండి మా ఇంటికి మా నానమ్మ వాళ్ళ ఇంటికి
ఆహా
ఫస్ట్ టై
ఫస్ట్ ఏమ అండి ఆమె రావడం మా దగ్గరికి అదే అదే ఈరోోజు ఈరోజు బాగానే చేశారన్నమాట బాగానే అన్ని చాలా ఎక్స్పీరియన్స్ చేసినట్టున్నారు ఈ రోజు
ఆ అవునండి ఈరోజ క్రాష్ వచ్చిన భోజనం తిన్నాం అనమాట బయట ఇ చాలా బాగున్నాయి రెండు వందల రూపా పప్పాలయిందండి తినడానికి
రెండు వందల రూపాయలయిందా హ మరి ఇంకేంటండి మరి ఏం చేస్తున్నారు మరి ఈరోజు ఈరోజు మొత్తం అదేనా అండి హలోలో అలా వినపడుతుందా హలో హలో వినిపిస్తుందండి
హలో
ఆ వినపడుతుందా అంటున్నా
ని
హలో అదే అదే ఈరో ఈరోజు చనాా ఎక్స్పీరియన్సెస్ చేసి సారు అంటున్నాను అనుభవాలు అయినట్టున్నాయిగా ఈరోజు హలో హలో
మీకు జరిగిందంట కదండి
కాలళీ ఏ జరిగిందండి ఏం జరి జరగలేదండి ఆ వినిపిస్తుంది వినిపిస్తుందిండి
చెప్పండి డి ఎట్లా జరివిరా ఆ వినిపిస్తుంది
మా ఇంటిది కా కాలేలో ఏం జరగలేదండి ఇంటికాడ ఏం ఆహా ఫెస్ట్ా ఫెస్ట్ లో బానే అయిందండి
మస్ ఎంజాయ్ చేసారు కదాండి ఫోటోలు చూసాను ఫోటోలు చూసాను డ్యాన్స్ చూసాను అనండి
మంచి పెద్ద అయిద్దామనుకుంటుారు కద అలా ఇకప్పు మా ఫ్రెండ్ ఒకరు ఉంటారు డ్యాన్స్ చెయ ఫోటోలు దిగరా అంటే ఇక సరే కానీ లాస్ట్ కదా ఇక
అవునండి కానీ చాలా బాగున్నాయండి మీరు దిగిన ఫోటోలో కానీ స్టేటస్ పెట్టిన చూసి రండి
అవునా ఎందులో పెట్టారండి నాకు తెలీదుండి
ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అవుతున్నాయి మీ ఫోటోలు
అమ్మో నా ఇన్స్టాగ్రామ్ లో అతుం మీ ఇంస్టాగ్రామ్ లో ఒక్క ఫోటో మ
మీకు తెలియదు కావచ్చదు కానీ మాకు తెలుసులేండి మీ స్నేహితురాలు పెట్టిరు
అవునా నాకు తెలీదుండి చూలేదు చూస్తాను ఇంస్టాగ్రామ్ లో
మొదటి ప్రైజ్ వచ్చింది ఇంక వచ్చిందంటే కదా ఇయలా
ఆ వాళ్ళు పెట్టారా చ్చిచ్చి వాళ్ళే పెట్టిరండి మరి ఇంకెవరికు ఉందండి మరి ఆ ఇంస్టాగ్రామ్ మాకు లేదు లేదా అండి మీరు చెప్తే నేను చూస్తున్నానండి పెట్టారా లేద అే ఎప్పుడో ఒొక్కసారి ఎప్పుడో ఒక్కసారి చూస్తామండి ఆ ఇన్స్టాగ్రామ్ లో పెట్టార అంటున్నారు కాకపోతే వాళ్ళు ఏమి పెట్టలేదు కదాండి
మిమ్మల్ళీ ట్యాక్ చేయలేదా అండి నన్ను ఎందుకు ట్యాక్ చేస్తారాండి ఫస్ట్ ఫా వైరల్ అయరండి అవునా అండి నేను ఫస్ట్ ఫలో అయితు నా నాకే డౌట్ ఉంది అవునా ఆ
అ
ఆహాహా ఫాలో ఫాలో అంతే లేండి చాలా బాగున్నాయి అనమాట మీకు చూపిస్తలేండి ఫోటోలు తర్వాత అఓకే ఓకే అండి ఫాలో అయితలేం చాలా మంచిగా దిగిండ్రు కదా అండి ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక అమ్మాయి హు హూ ఇప్పుడిప్పుడే మాకు తెలీదు వాళ్ళ ఫోటో అంటే ఫోటో దిగాము ఏం లేదు అక్క
అలానే దిగాలండి మీరు గిప్పటినుంచి నుంచి ఒక అమ్మాయిని కూడా సెట్ చేసుకోండి అలా దిగండి
చూద్దాం లేండి విని విననికి చాలా బాగుందండి మొన్న అవును దిగిరు కదండి ఇప్పుడు వినడానికి ఏముంది అండి అలా అనలేదు మీరు అది అయిన తర్వాత ఇంకోటి అన్నారు అండి సెట్ చేసుకోండి అని అది విన నీకు బాగుంది అంటున్నాను
అవునా అయితే సెట్ చేసుకోండి ఒక అమ్మాయిని బాగుం మా క్లాస్ లో చూడాల అండి ఒక అమ్మాయిని మా పడ మా కళాశాల ఉంటదండి
అవునా అండి నాకు తెలీదుగా అండి మీరు చూ మీరు చూస్తే అవాక్క అవుతారు అవునా
అంత బాగుంటది కానీ ఆమెకి ఎవరున్నారో ఎవరు లేరు నాకు కూడా తెలవదు కనుకుంటా లేండి వాళ్ళకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఎంతఉంది అంత
ఆస్తు ఆస్తులు అవసరం లేదండి మనిషి మంచిగా ఉంటే చళ్ళు
మనిషి మంచిదో కాదో నాకుడ తెలిదండి కనుక్కొని చెప్పత లేండి మీకు మా క్లాస్ లో ఒక అమ్మాయి ఉంటద అనమాట తెల్లగా ఆమె త మీరు మాట్లాడిన మాట్లాడలేదో నాకు కూడా తెలియదు ఎందుకంటే మా కాలేజీ మా కళాశాల ఏరియా అనమాట మీరేగాధ
ఆహా ఓకే ఓకే ఏం గాదులేండి మాట్లాడదాం ఫస్ట్ మాట్లాడిన తర్వాత దాని మళ్ళీ ఆలోచిద్దాం అవన్నీ
అయితే మా స్నేహితుడికి ఒక ఆయనకండి చి న్న హా వళ్ళ ఒక తురకమే స్నేహితురాలు ఉంటది అన్న మాట ఆమె ఎవరికో నెంబర్ ఇచ్చి
ఆహా.
నడిపిచిందంటా.
ఆ అదే అద్. అదే లేండి దానికోసం అతను చానా కుమిలిపోయి ఏమంటారది కుదిలిపోయి ఏదేదో అయిపోయాడు అతను. ఏం చేద్దామో తెలీదు ఎవర్ణందమో తెలిదు. కర్ద మీ.. ఊ ఊ...
మీరె దుకంటు న్నారండి నేను అనేది మా స్నేహి ఏమైనా జరిగిన.
ఆహా అహా స్నేహితునంటున్నారా! స్నేహితురల్నంటున్నారా? హలో.
స్నేహితుడు మిక్ గూడా అలా జరిగందా అని అడుగున్నాను ఇప్పుడు.
ఆ అలానే జరిగింది.
అవునా!.
జరిగింది. దాన్ తర్వాత ఇంకేం లేదు, చూద్దాం మనకు ఎవరన్నా మంచి మాట్లాడి, మంచిగా ఉండేటొళ్ళు. టైం స్పెండ్ జేసే సరిపోద్దండి మనకు, ఎందుకంటే. అయిం అనేది బాంటే బాంటదంతే.
మానేయండి, ఇంకా సిగరెట్ తాగడం మానేయండి, వాళ్ళే మాట్లాడతారు.
వాళ్ళు జేప్తే మానేసానులేండి.
ఆ అంటే మేము చెప్తే మాట్లూ.. మానేరాండి.
అలాని గాదండి అంటే ఇప్పుడు ఒకలా నిజంగానే ఆ అనుకున్న ఊయ మంచిగా అయిందనుకోండి మానేయలన్నప్పుడూ ఇగ మానెయ్యాక తప్పదు కదండి. !
మేము జేప్తే మానేయరుగాని, ఎవరో జేప్తే మానేస్తా అంటారు అంతేనాండి.
ఆ అంతలేదు మానేసుడు అంటే తగ్గిసమండి అప్పుడు కూడా తగ్గిసం. డైరెక్ట్ మానేసుడంటే కష్టం లేండి. ఆహ్మ్. స్టార్టింగ్ స్టార్టింగ్ మానేసారు అంటే. ఊహు వాళ్ళతో మాట్లాడాలా!. తగ్గించాలి. ఆన్ అంత లేదండి. ఆ అలా ఎవరు రాలేదండి ఇంతవరకు చూద్దాం. అస్తే చూద్దాంలేండి అని జేప్పాను, అది తిస్.. తీ, తీసుకరండి, తీ అది తీసుకరండి. చూద్దాంలేండి ఇంకా రెండు నెల్లుంది గదండి. తీస్కరండి చూద్దాం. నేను నాకు సిగరెటు మానేల్ని నాకు ఉంది గాని, అది నాతొనైతలేదు. ట్రై జేద్దాం. నేన్ దీసుకొస్తా మీర్ మానేయండి మరి. ఊ తీసుకరండి,. నేను మానేయకుంటాప్పుడు జెప్పండి మీరు.
ఊ మీరు మానేసే మాకు. చాలా మంచిదన్నమాట మా మా స్నేహితులందర మంచిగా చూసుకు ఇంకా మంచిగా ఈ అబ్బాయి ఇంత మంచొడా అంటారండి ఇంగా మిమ్మల్ని. !
హు హృ హు అదంతా హు
ఇంకా మంచి అని టారు కదా మిమ్మల్ని
అదే చూద్దామన్. నేను అదే అంటున్నాను ఎవరైనా తీసుకురండి. దాన్ తర్వాత మాట్లాడి మానేయలస్సాస్ మానేద్ ట్రై చేద్దాం నేను ఎన్నోసార్లు ట్రై చేశాను. కుదరలేదు అటసైడ్ నుంచి ఇగా ఉంటే ఎవరన్నా అప్పుడు ట్రై చేద్దాం.
ఆ సరే అండి. మరి నాక్ టైమ్ అయితాన్ మా నాన్న తిడుతడు ఇగా
కేండి మరి. గుడ్ నైట్ అండి